ఆ హలో వినిపిస్తుందా
ఆ విన్పిస్తుంది వినిపిస్తుంది
ఎందుకు కట్ అయిపోయింది
ఏమో తెలియదదు ఆటోమటిి క్
అమ్మా పెయింటింగ్ ఏపిచ్చాలి అని చెప్తుండే ఇంటికి మరె ఏపిచ్చారు లేదో నేను కనుక్కోలేదు ఇంకా
అవు ఇగ అందుకోసం ఏం తెచ్చుకోలె చికెన్ లేకపోతే తెచ్చుకోవాలని నా తమ్ముడు చికెన్ అడుగుతుండేను నైట్ ఎంగ పండగా రాేవ ద్దులే అంటండు
అది నిజమేలే ఇంక ఫోర్ డేస్ ఉంది ఇంక అయిపోతే మళ్ళీ తినొచ్చు
ఆ పెద్దయా అయింది రెడీ అయింది
రంజాన్ కి నాన్ వెజ్ తిందామని అంటే సాటర్డే వచ్చింది
అయ్యా దానికి వాళ్ళకేం ఉండదు కదా
కి మనకి పార్సల్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ నుంచి
స్ అవునవునవును
చులి చాల
తిినేసె అంతె
ఆ లేదు లేదు ముందు తినేస్తుంటే మండే తింటుంటే సాటర్డే కూడ తింటుంటే ఈ మధ్య ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మానేసా అనమాట తినడం
అయ్యా బిరియాని మిస్ అయి పోతార్
ఆ బిర్యానీ వస్తుది బాగ అసలు అందరు పంపిస్తారు నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తారు బాగా ఇంటికి బాక్సు పెద్ద పెద్దగా
ఆ
నాలుగిండ్ల నుంచి వస్తాయి తెలుసా లేదు వెళను ఇక్కడ ఉండి టే కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫోన్ చేసి యైపించుకుంటాను డబ్బులు ఏ యండి రా అనేసి
హ్మ్మ్ నీకేసే ఫ్రెండ్స్ గాని ఉన్నారా అప్పుడు
ఆ యేస్తారు అడిగితే
హ
అయినా మనం ఏపించిన దానికన్నా ఇ ఇంటికెళ్ళి తింటే బాగుంటదన మాట వాళ్ళు మనకి బాక్సెస్ పంపినా బాగుంటది
ఆ వాళ్ళింటికి వెళ్తేనే బాగుంటది ఇక
ఓ లాస్ట్ ఇయర్ కాక ఇంతకు ముందు ఇయర్ ఏమో వెళ్ళింటి అన్న మాట బా వాళ అవును బాగుంటుంది ఈ సీజన్ లో వాళ్ళు సన్నసే మ్యాలతో చేస్తారు కదా అది నాకు చాలా ఇష్టం
ఆ మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేప్పుడు ఇంటర్ లో తన తెస్తుండే ఎప్పుడన్నా
మ్ నేను కూడా నాకు కూడా వస్తది తెలుస అది పాయసం చేయడము ఆ సన్నసేమియా అయితే వస్తది వేరే దాంతో రా దనమాట
హ అంటే మన సేమియా కాకుండా ఇంకో వేరే సేమియా ఉంటద
ఆ సన్నగా ఉంటది ఇప్పుడు మనం నార్మల్ గా మన హిందూస్ ఏంట లావుగా ఉంటది కదా ఆ ఆ అది అది
హ్మ్మ్
మీరు తిన్నారా కునాఫా నేను కూడా తినలేదు ఆ అదే నేను కూడా తిన్లేదు ఒకసారి ఏమో తిందామని వెళ్ళామా ఆరోజు షాప్ పెట్టలేదు వాడికి అదృష్టం లేదు నా దగ న నేను తిందాం అనుకుని వాడికి అదృష్టం లేదు వా షాప్ పెట్లే ఆ రోజు
టైమ్ వచ్చిన అప్పుడు ఏదైనా కానీ టైమ్ లేనప్పుడు ఏంది కాదు
అవును అది కూడా పాయింటే
హ్మ్ చూడలన్నా తినాలన్న రాసిబెట్టిఉండాల
అవును నిజమే మీరు సీరియల్స్ చూస్తారా
ఆ చూస్తాను నువ్వు
ఒకప్పుడు చూస్తుంటే ఇప్పుడు చూడట్లేదునమాట అప్పుడు మార్నింగ్ లెగ్గానే చూస్తుంటే
నాగాని పిచ్చి ఇది చూస్తూ ఉంటా సెలుళ్ళో ఎక్కువ
హామ్
టీవీ ముందు కూర్చోను గానీ ఎక్కువసేపు
ఆ ఇప్పుడు మనకన్ని అదే అదే ఇప్పుడు అన్నీ మనకి ఫోన్లు వచ్చి వచ్చేసి వాళ్ళకి ముందుగానే తెలిసిపోతాయి అన్నమాట
ఆ పొద్దున్నే సెల్ తీసుకోవడం చూసేయడం
అప్పుడైతే ఆ ఛాన్స్ లే వు కాబట్టి ఇంకా ఆ టైమింగ్ వచ్చే వరకు వెయిట్ చేసి చేసి మరి చూసేవాళ్ళం
ఆ మా అన్నకు నచ్చదు అట్లా చూసేదేవి సీరియల్స్ చూస్తే తిడతాడు మేమ్ చూస్తాండం మా అన్న ఉన్నప్పుడు ఆఫ్ చేస్తాం ఎప్పుడన్నా ఉంటేయి చూస్తున్నా అనగా
ఇప్పుడు సీరియల్స్ కన్నా నాకు డ్రామాస్ బాగా అనమాట డ్రామాస్ చూస్తుంట అనమాట అన్ని లాంగ్వేజెస్ వి కొరియన్వి చైనావి
వెబ్ సిరీస్ చూస్తాంటి అప్పుడు హాస్టల్ లో ఉన్నప్పుడు ఎక్కువ వెబ్ సిరీస్ చూస్తాన్
ఉ మనకు హాస్టల్ ఉండి ఇంకా అవ్వే లోకం ఉమ్ ఇంటికి వెళ్తాం. అంత్ ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్లో డ్రామా చూసేకే సరిపోతది ఇంగ మనకి. ఆ డ్రామా చూసి యాడ చూడ్ చూడబుద్ది అయితది ఆ ఇగ
జర్ర పోదమ్
అదే కదా అమ్మ వొళ్ళు ఒకటి చెప్తే మనమ్ ఒకటి చెప్తాం వాళ్ళు చేప్పేది మనకు ఒ నచ్
మనకు నచ్చదే మనం చెప్పేది వాళ్ళకి నచ్చదు ఇంగే
సరిపోతది అదే అప్పుడు అంత పెద్దాన్వి అయిప్ పోయావా మజరు చెప్తావు మ్యాజిక్ ఏంటి తెలుసా ఇప్పుడు మనం ఏమన్ చేసామని అనుకో నువ్వు అప్పుడు అంత పెద్దదాని అయిపోతున్నావా అంటారు. ఎమ్ ఎమ్ చేయకపోతే ఇంత పెద్దగా అయినవ్ ఏమైనా చేయొచ్చు కదా అంటారు.
ఎట్లా తిరిగి వచ్చినా మనకే
అదే కదా అట్ల పోయినా ఇట్ల పోయినా మన మీదకే పడ్
ఒక మాట ఎక్కువ మాట్లన్న ఒక మాట తక్కువ మాట్లాన్న మనకే తిట్లు అక్కడ.
అదే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అనేస్తారు ఇంగా.
ఇంగ్ ఎక్కువ మాట్లాడితే ఇంకా మమ్మీ ఏడ్చేస్తది ఇంగ్ కుర్చొని.
మా అమ్మ గూడ అంతే ఈ చేతులతో పెంచితే మీరు నన్నే అంటారు అని ఇంగ స్టార్ట్ చేస్తది.
మీరు ఇట్లా మాట్లాడతారా అంటారు ఎమ్ మాట్లాడలేం మనం ఇంక. చూడండి వాళ్ళు
అవును చాలా అసల్ అసలు ఇన్ స్టాంట్ గా అసలు కన్నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి అసలు ఎట్లా వస్తాయి అర్థం గ
అట్లా ఏడిస్తే మాత్రం నాకు బలే కోపం వస్తుంది, ఏదైనా ఉంటే మాట్లాడలా ఏదోకటి చేసి సాల్వ్ చేస్కోవల్ల ఏడిస్తే ఎమ్ వస్తది చెప్పు.
అది కూడా నిజమే
మనకు అది పెద్దగా అనిపించకపోవచ్చు వాళ్ళకి పెద్దగా అనిపిస్తయి ఆ రీజన్స్ అన్ని.
పిల్లోళ్ళు నన్నే ఎదిరిస్తున్నారు అనేది వాళ్ళకు
మా వీళ్ళు ఇప్పుడు ఇంకేమనంటే ఇప్పుడే ఇన్ని మాట్లాడితే మీరు రేపు ఇప్పటి రోజున పెళ్ళ అయితే ఇంకేం మాట్లాడతారు తల్లి ఏం చూసుకుంటారు తల్లి అంటారు వాళ్ళు.
ఉ చూడనిదా వాళ్ళది ఇగ అదయితే కరెక్ట్ ఎమ్ వాళ్ళు చెప్పినట్టు వింటే కరెక్ట్ ఏదైనా గాని
ఉమ్ వాళ్ళు ఏదైనా అంటే ఇంగ అంతే ఇంగ అన్నీ తీస్తారు.
ఆ ఇంగ ఎప్పుడెప్పుడు అన్నిననా మాట్లుగాని వచ్చేస్తాయి బయిటికి.
ఉ ఇంగ గాసిప్స్ చేస్త ఇంగ మమూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ తో గాసిప్స్ చేస్తారు, నేను మా అమ్మ అని కూర్చుంటాము. వాళ్ళు ఇట్లంట మా అట్లంట మా అది మా ఇది మా అని చెప్తా. మా మా అమ్మ తెలుసా ఊళ్లో ఎవరైనా ఉన్నారనుకో చ్ ఎవరైనా ఇట్లా లేచిపోడాలు అవన్నీ చేసింటారు గాదా.
హు
అవన్నీ చెప్తది ఒక ఆ ఒక ఫ్రెండ్ ఉండే నా ఫ్రెండు మా స్కూ స్కూల్ ఫ్రెండ్ అనమాట ఇంటి పక్కన మిషన్ నేర్చుకునే వస్తుండే ఆ పిల్ల, చూడు ఆ పిల్ల ఎంత బుద్ధిమంతురాలాగా మిష్ నేర్చుకుంటానంది అది ఇది అని చెప్పిండ్య ఆ పిల్ల ఆ నెల తర్వాత లేచిపోయిందనమాట తెలుగు అబ్బాయి ముస్లిమ్స్ అమ్మాయి ఆ అమ్మాయి. తెలుగు అబ్బాయితో లేచిపోయింది మా అమ్మ ఉంటాన్లా చెప్తుంది ఆ పాప లేచిపోయింది అంట అని అంతగా పోగుడుతాంటివిగా మా ఆ పాప అని బాగుందా ఇప్పుడు అంటి నేను
అట్లాంటివి చెప్తే వాళ్ళకి అర్థం కాదు
అదే కదా న మళ్ళీ వద్దులే తల్లి మా పాప ను చూపించి నీకు ఎగ్జామ్ పిలుచు కొచ్న్ నా బుద్ధి తక్కువలే అంట మా అమ్మ మళ్ళి
ఉ
ఉమ్ బాగుంటుంది అమ్మఒళ్ళతో మళ్ళీ నానోళ్ళు అంటే ఇంకా కొంచెం సీరియస్ మోడ్ ఆన్
అంత ఫ్రెండ్లీ ఉలే
ఉమ్మ్
అమ్మతోనుంత ఫ్రెంగా వాళ్ళతో ఉండలేం
ఇంకా ఇంక అమ్మనేడిపించాలని అంటే ఇంక నేను మా నాన్న ఒక పార్టీ అనమాట
ఆ సేం సే నా తమ్ముడు మామ్మ ఒక పార్టీ
అంటే అమ్మలు అమ్మలు ఎప్పుడు అబ్బాలకే సపోర్ట్ కదా కొడుకులు కొడుకులునే ఉంటారు వాళ్ళకు మనకి ఎంత బాగా చూసుకున్నా ఎన్ని పె కూడా మనం లాస్ట్ కామాటే అంటాం
హు హు ఆంటదమ్మా నీకేన్ని తెచ్చి పెడతాను. నువ్వు వాళ్ళకి ఏమన్నా పెదుతన నీకే ఎక్కువ చేస్తాను ఏంటన్నాగానీ అనదు పెట్టేదంటగాదు చూపించె దాంట్లో ఉండాలన్న
వాళ్ళు ఎంత చూపిచ్చిన మనకు అది తక్కువే అనిపిస్తుంది అద ఏందో మరి వాళ్ళ మీదనా ఎక్కువ ఉందిలే అని అనేస్తాం మనం
ఆ వాళ్ళ ఎట్లంటే కొడుకులు మమ్మల్ని చూసుకుంటారునే ప్రయారిటీ ఎక్కువ వాళ్ళకి
అవునవును అవును
మనం ఎప్పుడైనా ఒక ఇంటికి పోయల అంటే ఏ తండ్రికి ఒక విధంగా ఉంటుంది. మ నాన్న కైతే నేనే ఎక్కువ ఇష్ట నా తమ్ముడు కంటే
సేమ్ ఇంట్లో గుడా అంతే
ఏమి అడిగినా తెచ్చి పెడతాడు మా అమ్మ అదే అంటూది బిడ్డ ఎం మడుగితే అది తెచ్చి పెడతాన్నాఅంట
మా అమ్మ అదే అంటేది నాకు ఒక్కటి కాల్స్ చేసి మాట్లాడతాడు నా తమ్ముడికి అంత ఎక్కువ మాట్లాడడా మ నాన్న అ కూతురు ఒకటే కాదు కొడుకు ఉన్నాడు కొడుకుని మాట్లాడు అది ఇది అని చెప్పి కూడావ పడుతుంది అనమాట ఇంగ
అట్లా కూడా మా డాడీ ఫీల్ అవుతుండే మా అమ్మమ్మకి చేసేప్పుడైనా మాట్లాడిన అనుకో ఏమో కోట చేసినా నాన్న నీకు కనపడలేదా నీ గుర్తుకు రాలేదా అంటాడు ఇంగ
తెలుసు అందుకే నేను ఇద్దరికి చేయడమే మానేస్తా అనమాట చేస్తే మాట్లాడుతాను నేను అమ్మకి చేస్తన్నాను అనుకో అంతే లే అమ్మ అప్పుడే మర్చిపోయివు నువ్ మేమ్మతోనే మాట్లాడుకోకపో నాతో మాట్లాడదు ఇంకా స్టార్ట్ అనమాట ఇంగ అలగడం
ఇవాళ రాజకియలు వరకే ఉన్నాయ్
అయినా ఇంట్లో ఉన్నన్ని డ్రామాలు రాజకీయాలు ఏడ ఉండవుబ్బా
అది అయితే కరెక్ట్
ఇంకా ఇంట్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఆహా వెళ్ళ అదే నువ్ వెళ్ళాం అనుకున్నాను మరి ఏమో చూడాలిగ అప్పటికి నా మూడు వన్ డే మళ్ళ లీవ్
అంటే సెట్ ఫైడే సాటర్డేదా గదా
టూ డేస్ శాలరీ కట్ అవుతుది థౌజండ్ రూపీస్ కట్ అవుతది
ఓ ఓహ
థౌసండ్ రూపీస్ యాళ ఊరికి పోగొట్టుకోవడం
అవునులే ఊరికినే ఎందుకు వెస్ట్ చేసుకోడం
ఆ పోయి అది అలిసిపోయి వచ్చి మళ్ళ మ సండే వచ్చి మళ్ళీ మండే మళ్ళీ పొద్దుననే పోవాలంటే నావల్ల అస్సలు పో బుద్ది కాదు ఇంగ ఇంటికి పోతే బుద్ది గాదు మళ్ళీ
అందయితే కరెక్టే ఇంటికి పోతె రాబ్బుద్ది గాదు
హూ
పోయినా రెండు నెలలు ఉన్నట్టు అనిపియలే.
ఆ ఊర్కే అలా టైర్డ్ ఆ సంక్రాంతికి వచ్చింటుమి అప్పుడు అందరు వచ్చింట్రి అమ్మమ్మ వాళ్ళు, పిన్ని, పెద్దమ్మ వాళ్ళు అందర్.
బాగా జరుపుకుంటరా మీరు అది.
జరుపుకున్నది ఏమి ఉండదూ. అంటే అందరం కల్సి ఉంటాం కదా.
హ్ము
ముందున్నంత ఏం లేదు. ముందన్నా బాగుండే. ఆహా అస్సల్ లేవు అస్ సల్ స్కూల్లో ఉన్నప్పుడు అయితే మా స్కూల్లో కండెక్ట్ చేస్తుంట్రి. ఇవి ముగ్గులు పోటీలు అంత ఊర్లో ఉండాలందరు వస్త్ తుంట్రి
అవును
ఆ హా మేం అంతక్ మేము అసల్ ఎప్పుడు లే. నాకు అస్సలు ముగ్గుల్ ఏయడం కూడా రాద్ తెలుసా.
అవులే
ఆ నాకు అది ముగ్గు పిండి పట్టుకుని వదలడం రాదు. అప్పుడూ స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకయం ఇయన్ని మర్చిపోయినా ఇప్పుడు.
ఆ మే ముగ్గులన్నీ మేం ఊమ్ మేము బాగా చేసు కుంటాం మేమంతా అక్క చెల్లెళ్ళు అంతా ఉంటాం గదా ఇంగా. మా ఇంకా ఐదు ఇళ్ళక్ కీ నైటే ఏసేస్తాం
ఊ అప్పుడు ఏస్తుంటిమీ అప్పుడు ఏస్తుంటిమీ మా అక్క వాళ్ళు బాగా ఏస్తారు. రు నాకు రాదు వాళ్ళంతా బాగా ఏస్తారు కలర్లు ఏస్తం. ఆ అవును సేమ్ అదే పని నేను గూడా, కలర్ బ్యాచ్ నేను గూడా.
హూ
అది గూడా సరిగ్గ వదలడం రాదు అరుస్తది మా అక్క అట్లా కాదు ఇట్లా అట్లా అని చెప్పేసి అంటది. ఆ అంటే చెడగొట్టనబ్బా మరీ నేను పర్లేదు ఒరకంగా బాగనే చేస్తా.
ఊ హ్ము ప్చ్ నేను అంటున్నది చెడగొడితే కలర్సు.
అవును కలర్స్ లోనే ఉంటుంది. ముగ్గెట్లేశినా, కలర్స్ బాగా ఏస్తే బాగా కనిపిస్త్
అట్రాక్టివ్ కన్బడతది. ప్చ్ మొన్న సంక్రాంత్రి రీసెంట్గ ఏమైందంట్ టే ముగ్గేశేశినా, ముగ్గేశేశి అంత్ ఏశేశినాను ఇంట్లో పొయి వచ్చేలోపుకే కుక్కలొచ్చేసి అంత గబ్బు లేపేశి ఏశిన్ టెన్ మినిట్స్ కే
ప్చ్ బాధ ఏస్తది అంత సేప్ కూర్చొనీ నడుంలు నొచ్చింటాయి పాపం.
ఆ
ఇంకేమి ఆ సరే బాయ్ బాయ్